ఒ
ఆ వినిపిస్తున్నా
వినిపిస్తుంది పిస్తుంది ద బస్ స్లోప్ నిక్ సీట్ ఉంది కదా
ంత ఖాళీగానే ఉంది
ఆ ఒక్క బస్సే ఖాళీ గుంది దారిలొచ్చిన ప్రతి బస్సు రొంచన ఖాళీగూలేదు తెలుసా
అవునా నా అదృష్టం ఊహు అప్ప పోనీలే
ఆ
కూర్చునలె హాయిగా
ఆ ఒక సీట్లో పడుకున్న అడిగేవాళ్ళేరు ఆ బస్సు లో అంతఖాళీ ఉంది
అవును
ఏంటో డ్రాప్ జేస్తే వింతగా ఉంది
నాకు కూడా అసలే ఏంటో ఈ టైమ్ అసలు ఫస్ట్ మనకు అలవా ట్లేదు బేసిగ్గా
దింపట అలవట్లేదు అట్లా అదొకటి ఈ టైం అసలు అలవట్లేదు అది ఇంకోటి అప్పగా
చుట్టాలొల్ల ఫంక్షన్ దే అయుంటే బాగుండేది
అది లేకపోయి ఉంటే నేను రేపు కాలేజీలో దింపి ఎల్లేటోన్ని
ఊ
కాలేజ్ లో కూడా కర్రెక్ట్ గా నమ్మం రా టైమ్ ఆ టైంకి దింపేవాన్ని సరిపోయేది చక్కగా ఆ టైంకి యెళ్ళేదారి లోపలికి వెళ్ళాక మిస్సింగ్ విషయం చెప్పేదాన్ని నేను అక్కడొచ్చి అడడగాల వెళ్ళాల ఫిక్స్ అయ్యేవాని సో అలా అలా బాగుండేది అ తలుచుకుంటే అంత బాగుందో వద్దు వద్దు తలుల్చుకోవద్దు పాపా అదై తీర్ గంటే కదా అట్లపోతే సక్కగ అవ్వంగానే వచ్చేసావనుకో బయటే ఎం జేస్తాం రేపు రాకు రూసే హా ఇంకేంటయ్యి సంగతులు ఇంట్లో అంతా కులాసాయేనా
కార్ ఎందుకు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసావ్
వేరా
ఊరికే అది ఉంటే దాన్ని వాడుకోవచ్చు కదా అని
హో రేపు పక్కా వస్తారంటే వెండు గారి బండి ట్రై చేస్తా
ఊహూ ఓ
రాతిపై పోయిందంటే తరవాత ట్రై చేద్దాం ఉంటావా
తార్వాత చూద్దాం లే ఇప్పుడు బట్టలు కూడా ఏం లేవు నువ్వు తెచ్చిన మంచి ఫోటోలు దిగడానికి
బ్లాక్ అయిపోయినయిగా వారం రోజులు దాకా ఓర్ రే
గ్రేది
గ్రేజ్ ఉంది టామ్ ఉంది సర్లే ఒక టాపే కాలేదు బెలహం ఓ
ఇంకేంటి విశేష్ చల్లగైనయి ఎమ్
లే లేదు మా ఇంట్లో వాళ్ళు స్తన్ వదిలేస్ షాపింగ్ కి వెళ్ళారు మేము ఫ్యాషన్ కెన్నాల్సిన వోళ్ళు నేను వస్తాను అంటే అన్లే ఏం వస్తావులే వద్దుపో అన్నారు
అవునా హయ్యో
అదే గదా నేషినావా అప్పడికి ఇక్కడి దాక వచ్చారు ఎండలో ఈ కొద్దిగ నాకెండా అంట
హుమ్
అసలు ఎక్కడికి రావాల అంటే వాళ్ళకి వాళ్ళకే క్లారిటీ లేదు ఇది ఇది ఇది మాట్లాడ అదని పెట్టేస్ సను
ఆ
ఏం గోల చెత్తున్నరో నువ్వు ముందు ఎక్కు నేను ఎనక ఎక్కుత నెన్ ఎనకెక్కు నువ్ ముందు ఎక్కు అట్లా
సరే
అందరికీ ఇట్నే చేస్తున్నార్ ఆ వాళ్ళంతా ఒకటే గా సరి పోతరుగా
ఆ
నాక్ తెలిసి పెళ్లి కొడుకు వాళ్ళ అక్క బావ కలిసి షాపింగ్ కెళ్ళారేమో అనుకుంటున్నా ఆటోలో కూడా వచేసుంటరు పెళ్ళికూతురు వాలు మా అన్న ఒకటే
వాళ్ళ ఎంగేజ్మెంట్ ముందే ఆగల ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యాక ఏం ఆగుతరు
అంతే
హుమ్
వాళ్ళ వరకు ఒక గ్రూప్ ఉందంటా
ఓహో
సో ఇందాక పొద్దున అమ్మదగ్గర అందరూ చెప్తే తెలిసింది అప్పుడు సరే గ్రూప్ లో ఉన్నావా ఆ
సోముగా అదే మీ ఫ్రెండ్ ఉన్నాడే మీక్ క్లోజా ఏంటి
ఆ నా క్లోజు మా ఇంటి పక్కన ఇది వరకు
హూహు
నా వల్లే వాడు వీడికి పరిచయం లేకపోతే వీడికి తెలిదు అసలు వాడికి ఇప్పుడు ఈ గుంటూరులో ఉన్నోలంత నాఫ్రెండ్స్ ఏ కానీ అది
అదే ఏం నీతో అంత బాగా మాట్లాడు మరో అనుకున్నా అడు అంకున్న ఆడా
అసలా ఎరిట్ ఎడిటింగ్ స్టార్ట్ చేసిందె ఫస్ట్ నేను అతను లైట్ రూమ్ లో ల్యాప్ టాప్ లో క్రాక్ వెర్షన్ చేపించుకొని కొని స్టార్ట్ చేసాం తను అలా ఎడిటింగ్ చేసుకుంటా చేసుకుంటా బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి కెమెరాది కొనుక్కొని అట్లా అట్లా అట్లా హైదరాబాద్లో కాలేజ్ ఒకటి ఉంటె ఆ కాలేజీలో జాయిన్ అయ్యి కోర్స్ చేశారన్నమాట
హుమ్ హు
సబ్స్ మేం ఇద్దరె ఎడిటింగ్ ఆ మామూలు గాదు మన్ సౌ కావు
న నువ్వుకూడా జయచ్చు కదా
అది ఇప్పుడు మనకు సెట్ అవదబ్బా చాలా మంది ఉన్నారు
అంతెలే అప్పట్లో అయితే బాగుండేది ఉ
మనోడు ఏదో సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ ఉంటాది ఆసైడ్ క ఆ సైడ్ క్యారెక్టర్ ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాడు అనమాట అందులో జాయిన్ అయ్యాడు మనోడు పోట్రి అని అందుకు మానోడు టేకింగ్ బాగుంటుంది
నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు
మ ఇంట్లో
ఉ హో ఏ గదిలో
ఇందాకన్నవును నేను ఉన్న చోట
ఊహు మరి నాకేంటి గాలి సౌండ్ వస్తుం ది
ఫ్యాన్ ఫ్యాను
ఫ్యాన్ సౌండ్ ఆ
ఉ
గాలి సౌండ్ బండి మీద ఉన్న అంత సౌండ్ వస్తుంది
స్పీడ్ ఎక్కువుంది లే తగ్గించను ఉ ఆ గాలి ఆ సౌండ్ దాని తోటి కటికీ తీసి పెట్టారుగా ఇల్లు ఆ కిటికీ దస్తు కే ఎక్క్కవచ్చిది గాలి ఉ
వేసేస్తున్నావా కిటికీ
లేదు లేదు ఉంచ
ఉ
ఏమిటి మీది ఏమీ కూర? అవును,
మాదా ఈరోజు చికేనే
ఆహా కొమ్ము నీ పని బాగుండదిగా ఆ
మీనడి వెజ్
ఆ పెళ్ళికడుకువాల ఇంట్లో కదా వాళం నినపాస్సుపు కొట్టారు పసుపు కొట్టిన దగ్గర నుంచి నాన్ వెజ్ తినగోడదు అది అందుకని వెజ భోజనాలఇవ్వాల
ఎన్నింటికి భోజనాలు
నకుతెలిసి ఒక అరగంట పావు గంట
అర్ధం కాలేదు
ఒక అరగంట నలభై నిమిషాల వెళ్తాను
అవునా
నీ రెండు నాగు రెండు అయిపోతే
ఆ అమ్ మునొక్కదాన్ని వదిలేసి వెళ్తా అంటార ఏంటి వాళ్ళు అమె ఎట్లా ఎక్కుతది
కొంచెం అర్థం కాలేదురా
అదే ఆమె నొక్కదాన్ని వదిలేసి వెళ్తా అంటార ఏంటి వాళ్ళు ఆమె ఎట్లా వెళ్తుది అంటున్న
హ మా ఒక్కటే ఉంటది అప్పుడప్పుడు
అప్పుడప్పుడు వేర్లే ఇప్పుడు అంటే
ఉ
ఉ అన్ని పని
ఆ అ పడుద్దిగా మనకి అ అదే ఆ ఏమో ఉండర్లే తీసుకెళ్ళిపోతారు ముందు ఆమె ఉన్నంది
ఆ అదే చూసా
ఉ న ఎక్కలేన బస్సు అంటది ఇళ సికిన్నర వద్దాకాలా అంటే గంటన్నర ట్రైన్ క వెళ్తే గంటన్నర జర్నీళ్ళళ్ళ తీసుకురావాలంటే గంటన్నర రెండు గంటలుట్టి ట్టింది ఈసీ గా ఎవరు అరుస్తు ఎలాంటా
సార్ తో చెపుతా హాలో
ఏంటంట్రా ఫోన్ కావాలంట
ఉ
మాట్లాడుతున్నాంగా ఏ తెలీదా
కావాలండి
ఉ టాస్క్లు చేసుకుంటున్నాం అని చెప్పు ఎర
మామ
ఉ ఓకే
హలో
ఆ చెప్పు
ఎంటే బయటకీ వస్తుంటే ఆ సౌండ్లు వస్తున్నాయి
ఏం వస్తున్నాయి
నా సౌండ్లు వస్తున్నాయా అంటున్న ఉ నీకు ఇంకా అర్ధం కాలేదా అ
ఆహా నేను కదిలిస్తున్నాడా
అనుకుంటా అనిపించిందట్లు మాకేంటో చాలా రోజు ద
ఆ ఆహా స్నానంనికి వెళ్ళారా ఇప్పుడు అయితే మాట్లాడుతనే ఉం లే కూర్చోని మాట్లాడ ఉన్నాద ఫోన్ లో కదష్ట బళతారు
ఆ మాత్రం బుద్ధి ఉంటాద కావాలని లే నేను లేసి వచ్చేసా అని
అదే బాగా కష్టాలుయింది వాడికి
హ
అస్తునాడు ఎలా వడర్తయ వాడికి
తొందరలోనే ఆ
ర్ కదిలిచ్చినప్పుడు చెప్పకపో నీకుందా
సరే ఉంటాను
ఉంటావా ఇప్పుడు నువ్వు చేస్తావా